ఓ హాయ్
హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ చెప్పండి
తిన్నారా అండి మీరు
అవునండి ఇప్పుడే తిన్నామండి
ఓకే ఏం కర్రి చేసారండి ఏం తిన్నారు
ఇవాళ పెసరపప్పు వేసినాం మండి మేము
ఓకే ఓకే ఓకే అండి
ఆ
ఇంకా చెప్పండి అవునండి ఫుల్ ఇంకా ఫుల్ అంటే ఫుల్ స్టార్ట్ అయిందండి వర్షం
అవునా అండి మాకు ఇంకా వర్షం ఫుల్ వస్తుంది
ఆహా
అయితే మేమేం చేస్తున్నాం ఆ రేకుల కింద టాబ్బు పెట్టి తినమండి ఒకటి పెద్ద డ్రామ్
ఓకే ఓకే ఓకే ఓకే
పెట్టి వాటర్ నింపుతున్నాం అండి
ఆహా ఎందుకంటే అంత వర్షం పాపం పడతదా అండి లోపట
లోపట కాదండి బయట మాకు బాత్రూమ్ కి యూస్ అయ్యేటందుకు అయితే ఉంటదని ఇవాళ నల్లా రాలేదండి
ఆహాహా అంత వర్షం వస్తే అట్లా బెనిఫిట్ అయితుంద అని చెప్పండి మీకు
అవును అన్ని నింపుకొని హాల్లా ఉంచుకుంటున్నాం అండి ఒక పది బకెట్లు నింపినాం
ఆ
ఒకటి నాలుగు ఎల్లో కలర్ ఈ పదిహేను కిలోలు క్యాన్లు ఉంటాయి చూడండి
కట్టా నీ కల్
అవునండి ఇప్పుడు అవన్నీ నిప్పేసి ఉంచితే రేపు పొద్దుగాలా అయితదండి
అవునవును కరెక్ట్ ఏ అండి
నల్లా వచ్చేవరకు అవి మొత్తం మా ఒక డబ్బు ఉంది మాకు వాష్రూమ్ పోయేట అందుకు దాంట్లో వేస్తాం పొద్దుగాల నల్లా వచ్చే వరకు తీసుక వెళ్ళి వేస్తామండి తిన్నారా అండి
ఇగో తిన్నమండి చేయి గడుక్కున్నాం ఇప్పుడే ఆ వంకాయ ఆలుగడ్డ చేసారండి మా అమ్మగారు
అవునా అండి మీ పాప తిన్నదా అండి
అవునండి ఆమెకు అన్నం ఫ్రై జేసి ఇయ్యాలండమే ఎల్లో రైస్ చేసిస్తే
ఎప్పటికి ఎల్లో రైసే ఇస్తరా అండి
లేదు లేదండి ఆ పిల్ల అట్ల చెప్తదింకా ఈవినింగ్ పూట అది గూడా ఇగ అట్లా అట్లా చేసి ఇస్తన్నాం అండి అది కూడ ఒక్క టైం చూసి చూసి
ఒక్క టైమే ఇవ్వాలండి ఎప్పటికిస్తే మంచిది గాదు ఎల్లో రైస్ పెట్టొద్దు బాగా
ఆ ఆ లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆమ్లెట్ అన్నదండి కొన్ని రోజులు మొత్తము ఉప్పేసే ఆమ్లెట్ చేస్తాం గదా
అవును
అది ఏసిస్తేనే తింటాని కొన్ని డేస్ అట్ల తిన్నది ఇగ అలా తినడం కూడా కరెక్ట్ కాదు కదా అని అది గూడ మానేస్తమండి వేడి అయి తదనేసి
ఆ
ఉమ్
ఇప్పుడు తింటే ఏం కాదండి వర్షాకాలంల
అదే అదేగా ఇప్పుడు అదే మళ్ళా స్టార్ట్ జేపియాలిగా
మీ అక్కడ ఎంత అండి ఎగ్
ఎనిమిది రూపాలండి
మా దగ్గర పది రూపాలండి ఎగ్
అరె బాపురే ఎందుకండి అంత రేట్
కింద షాపులో ఏమో ఎనిమిది రూపాలుంది
ఆహా
మా ఇంటి దగ్గర ఏమో పది రూపాలట, తెచ్చేటందుకే భయం అయితుందండి
అవునండి నలుగురున్న జాగల యాభై రూపాలు పెడితే అదత్తది ఇంకో యాభై బెడితే చికెనేత్ త్తదిగా
అదే కదండి ఇగ అందుకే అని ఇగ తెచ్చుకుంటలేము అక్కడ నుంచి ఇగ
ఇక్కడయితే ఎనిమిది రూపాలకొకటి ఉందండి
ఆ గా మా కింది షాప్ కాడ అక్కడ రోడ్డు దిగుతే అక్కడ ఎనిమిది రూపాలట ఇక్కడ ఈ ఆంటీ దగ్గర పది రూపాలట ఒక ఎగ్
ఓకే ఓకే ఓకే
ఇగ పోకట శాతగాక ఇగ తింటే మాట అండి వెళ్ళేటోళ్ళు ఉంటే ఏమి ఇబ్బంది గాదండి
ఆహాహా ఆ తిన్నాడండి ఏం తిన్న ఇగో వీళ్ళు సతాయిస్తరండి
అవునా అండి
ఉమ్
అబ్బాయ అమ్మాయ
ఇద్దరూ స్టార్ట్ జేసారండి షుగర్ కావాలంటున్నారు చక్కరా
ఆహా
తింటా అంటున్నారు అయితే నేన అంటున్నా ఇప్పుడు వర్షాలు కాలం పిల్లలకు పడది కదండి చూసి చూసి ఉండాలి మళ్ళీ ఇక్కడ పడకుండా హాస్పిటల్ పోవాల్సి వస్త్
ఆ మళ్ళా బరాబ్బర్ అండి
అందు గురించే చూసి చూసి వెడతామండి కొన్ని ఆమె టూ టైమ్స్ స్నానం చేసే అలవాట అయింది పిల్లకు అయితే మళ్ళీ స్నానం చేస్తా అంటుంది
అవున అండి
అయితే నేను అంటున్నా అద్దు అమ్మా ఇప్పుడు మళ్ళీ స్నానం చేస్తే మన కు జలుబు అయ్తాది అనేసి ఓదరుపుతున్నా ఆమే పొద్దున్న వెళ్తదా అప్పుడు చేసి వెళ్తుది వచ్చిన తర్వాత చేస్తుది మళ్ళా వేడి ఎక్కువ అయితే ఇంకోసారి కూడా చేస్తది ఆమె వేడికి తట్టుకోదు
అవునా అండి
చెటలా అయితే నేను చేస్తాను నాకు వేయ్యండి అంటది వేయకపోతే ఆమెనే నేనే పోయి చేస్తా అని చెప్తది
అవునా అండి
అవునండి
ఆహా
ఎట్లున్నరండి మీ ఆడబిడ్డ వాళ్ళ కొడుకు మాట్లాడారా
మాట్లాడలేదండి మాకు నాకు ఎవరు చెప్పలేదు నిన్న కొంచెం నీళ్లు తీస్ స్తున్నార అని చెప్పింది అండి
అయితే వా వాళ్ళు అక్కడనే చెప్పింది ఇప్పటి వరకు ఏమన్నారంటే ఇప్పుడు రేపు డిశ్చార్జ్ చేస్తారు
మ్మ్
డిశ్చార్జ్ చేస్తే ఒక వన్ వీక్ అక్కడ్నే ఉండి అబ్జర్వేషన్లు ఉండాలి
హ్మ్
యాంటీబయటిక్ ఇయ్యాలి ఆయనకు
ఆ
యాంటీబయాటిక్ ఇస్తా ఉంటే అర్ధం అయ్తది ఎట్లున్నది ఏంది అని కడుపు మాత్రం ఉప్పుడు తక్కువ ఎక్కువ తక్కువ కాదంట కాకపోతే నీళ్లు తీశారు కదా లూజ్ అయిందట నొప్పి తగ్గిందాట
అవునాండి
ఆ ఆ జ్వరం ఆ నొప్పి తోటి జ్వరం గిరం ఏం రాలేదట
హ్
ఆ ప్రస్తుతానికైతే రేపు డిశ్చార్జ్ అయితే వన్ వీక్ అక్కడ ఉంటే తెలుస్తాదండి
అవునా అండి ఇటు మా ఇంటికి రాలేదండి ఆమె అస్తే ఏదైనా చెప్తుండే
వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావ్రా అనేసి అంటే డ్యాన్స్ చేస్తున్నా అంటున్నాడాట
అవునా
ఏం తిన్నావ్ రా అంటే రుమాలి రోటీటి చికెన్ తిన్నా ఉన్నది తింటావా
హ్మ్
అంటున్నాడాట
అవునా
అలా మాట్లాడుతాడు మా తమ్ముడు
హ్మ్
వాళ్ళ పిల్లలు సతాయిస్తున్నారని చెప్తే వాళ్ళక్కూడా పంపి అవసరం లేదు మీ దగ్ గర ఉండరు అని చెప్తున్నాడాట ఆ
చె
అయ్యో వాళ్ళ అక్కగారికే తెలివాలి ఆ తమ్ముడికే తెలివాలి వాళ్ళ సంభాషణ మనకు తెలీదు
అది ఇంకా నిజమే అండి
అవునండి అదే అండి
వీల్ళు ఈమె చెప్పుడు అవసరమా పిల్లలు సతాయించుతాండ్రు మీరు మీ అని
ఇప్పుడు మీ కొడుకునాద్ ఇప్పుడు మీ కొడుకు నా దగ్గర ఉన్నాడండి
అవునండి
ఆహ్ సత్తాయిస్తాడు ఆ వస్తువు తీస్తాడు ఈ వస్తువు తీస్తాడు చిన్న పిల్లలు అంటేనే లొల్లి
అవునండి
ఒక్క పది సంవత్సరాలు వచ్చేవరు కు వాళ్ళు వాళ్ళు అదే చేస్తారు ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దదైన తర్వాత ఒక పదిహేను సంవత్సరాలు అయిన తరువాత వా వాళ్ళు లొల్లి చేస్తారా అల్లరి చే స్తారా చేయరు కదా అండి ఇప్పుడు మీ పిల్లగాండ్ల దగ్గర ఉంటే మీ ఫోన్ చేస్తే అబ్బా వీడి లొల్లి చేస్ వస్తున్నాడు అంటే మీరేమంటారు త్ర సరే సరే నేను ఎవరికైనా పంపిస్తాను మా బాబుకి పంపియ్యి అనేసి అంటావు ప్చ్ లోకల్ ఉన్నా కూడా మీరు మం చికున్నా కూడా ఎట్లున్నా కూడా
అవునండి కరెక్టేనండి అది నిజమే మాట కానీ ఆయనకి చెప్పాకపోవాలండే వీల అక్క వీలా అక్కకు నోట్లో మాట ఆగదండి ఈమె కొంచెం చిన్నప్పుడు స్పీకర్ మింగిందేమో అండి
అయితే ఇగా అట్లా చేస్తాదండి ఆమె
ఈమె తీరగానే వాళ్ళ బాబు అట్లేనండి ఇందాకే
పెద్ద బాబు
పెద్ద బాబు ఆయనతే పెద్ద స్పీకర్ మింగిండండి
అవును కరెక్టే అండి మనకు ఆయనకు పడదండి నేను మన్నే నాకు ఆయనకి వడది
ఓ మా ఆయనకు ఆ నాకు వానికి పడదండి
అవునండ్
మా ముగ్గురికి పడది మా బాబు కచ్చి ఇట్లా వెనక నుంచి పడతాడండి పడితే మా ఆయనకు కోపం వస్తాదండీ
మొన్న మా ఆయన కొట్టడానికి వెళ్ళాడండి ఎందుకంటే మా పాపకు కొట్టాడు
హ్మ్
ఆయనకు మా బాబుకి ఏమన్నా అంటే ఒక నిమిషం ఏం చెప్పడు గానీ పాపకు ఏమన్నా అంటే నో తొందరగా కోప్పడతాడండి
అవునా అండి
ఆయ్ అయితే తమాషాలు చే స్తున్నావా ఎందుకు వచ్చే ఇ ప్పుడు అనేసి
హ
ఆ కోప్పడ్డాడు నా మే
ఎవరే
ఆ ఆ
వాళ్ళు అక్కడనే ఉన్నారా ఇటు రాలేదా
రాలే రాలే తొడలు వస్తున్నాయట వాళ్లయి రేపు హాస్పిటల్కి వెళ్తున్నారు షాప్ టింగ్ వేస్తున్నారు ఆయిల్ డబ్బా తీసుకొస్తున్నారంట
ఆహాహా
ఆ
పైసల తోటి మాటండి డబ్బులు
ఇక్కడ షాపింగ్ కాదా అంట అక్కడ చేస్తారంట వాళ్ళు
అవునా అండి
ఆ డిమార్ట్ లో షాపింగ్ చేస్తారట
ఆ
అవునండి
అక్కడనే చేస్తారండి వాళ్ళు
అవునవును అదే చెప్ప
వద్దో బకిటామె దాాల బాత్రూమ్ దతే అవునండి
ఆ మా అమ్మ చెప్పింది అయ్యో ఆమె మంచి మంచిగా సేవ చేస్తాంది వాళ్ళ మామయ్యకు అంటే అంటే నేను అన్న అయ్యో అవును ఈ జనరేషన్ ఎవరు చేస్తారు అయినా కూడా ఆమె మంచిగా చేస్తాంది.
హ
అని మేము చెప్పాం.
అబ్బో ఏమి ఇస్తదండి ఏమి ఇయదండి అన్ని అట్టి మాటలు ఇప్పుడు మా ఆయన తెలిస్తే ఆయన కోప పడతాడు అందరితోటి అట్లాంటిది ఏమి ఇస్తాందిమె అని అ
అయ్యో చెప్పకండి మీరు ప్లీజ్
ఏమి ఇయ్యదండి ఎప్పుడు మేము అడగామండి లే ఉన్నాయి ఇంకా ఇంకా అవర్ధాకీయమైన కూరగాయలు ఏమనా ఇస్తే మా పెద్ద ఆడిబిడ్డనే ఒక్క రెండు కూరగాయలు పంపుతుందండి అవద్ద మాలద్దు తిని
ఓకే ఓకే ఓకే
ఒక నాలుగు ఐదు టమాటాలు పావు కిలో కూరగాయలు ఎక్కువఉంటది. తోటకూర కానియంండి చిక్కుడు ఇప్పుడుగా ఏమైనా కూరగాయా లు ఎత్తు తా ఉంటే ఆమెనే ఇస్తాది కాని ఈమె ఒొక్క టమాటో ఎసి ఇయదండి అన్ని అబద్దాలు మాటలా అండి
ఓ సామాగ్రి అంతా పార్సల్ చేస్తానే ఉంటదట
ఏమి ఇయ్య దండి మేము అడగామండి మేము కూర ఇం కడుక్కకోమ
డబ్బాలు డబ్బాలు తీసుకోపోతారట అండి నూనె డబ్బాలు డబ్బాలు తీసుకో మత్తలా ఆట సరపు సబ్బులు ఆట ఆ యాభై కిలోల బియ్యం మాట
ఆ
ఆ
త్యా కేద రా పప్పు హలో
ఆ
అయ్యదండి మాకేమి ఇంకా జట్టుగానే అక్కడ పదివేలు అడిగినా ఇక్కడ పదివేలు అడిగిన మీకు ఇస్తా మళ్ళీ ఇయ్యండి మళ్ళా కట్టండి అని అంటదఅండి బాత్రూమ్ అయినా పదాలనా ఇయ్యదా అండి ఎక్కడ ఇస్త అది
అ నేను ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తాను గాని వాళ్ళ మాట ఉంచుకోరు అని చెప్
బాట అవునా అండి అన్ని అబద్ధాలే అండి ఏమి కద అండి
తెలుస అండి ఆమె అబద్దాలే ఆడుతద అండి నాకుగులు తెలుసు ఆమె నాకు నచ్చద అండి కో
కారం నూనె వేసుకొని తింటాం కానీ కూరయి కడుక్కోమ అండి కనీసం
ధన్యవాదాల అండి
అయిపోయిందండి థ్యాంక్ యూ అండి మీరు నాతోటి మాట్లాడినందుకు
ఓకే అండి పర్లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా ఇంకొకసారి చేయ్యండి ఆ
ఆ చేస్తానండి